హలో, హలో హలో, బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు.
ఆ నేను బాగున్నా అండి, బాగున్నాను.
జెప్పింది.
ఆ ఆ అవునండి మొన్నే వచ్చాము.
అవునా.
ఆ ఆ ఈ ఫెస్టివల్ కదండి, ఆ ఆ
ఉమ్ పండగ ఎలా జరిగింద్.
ఆ బాగా జరిగిందండి, బా జరిగింది. ఆ మీరు ఫెస్టివల్కి ఊరు ఎల్త్ ఎల్ లేదా అండి.
ఆ లేదండి, ఇక్కడ మాకు ఫెస్టివల్ అంటే బాగా హడావుడి ఉంటుందన్నమాట్ మా మా ఇంట్లో మేమే పూజలు అవి చేస్తాము. మా పిల్లలు గుడా పూజలకి ఎళ్తు ఉంటారు. అందుకని సో, మేం వేరే ఊరు వెళ్ళటానికి ఉండదు అన్నమాట.
బంధు మిత్రుల్ తో, అందరు ఇంట్లో కలిసి చేసుకున్నారాన్నమాట అయితే. ఉహుమ్ ఎలా జరిగిందండి ఫెస్టివలు.
జనం వచ్చారు బాగా, పూజలు విపరీత, బాగా జనం వచ్చారు. పూజలు బ్రహ్మాండంగా అంటే, చాలా బ్రహ్మాండంగా జరిగింద్.
మేము గుడా చాలా బాగా జరుప్పుకున్నాం అండి ఫెస్టివల్ ఈసారి.
హుమ్మ్ ఏం ఫెస్టివల్ జేసుకున్నార్ ఏంటి మీరు.
ఈ సంక్రాంతి అండి, మొన్నే పన్, పంట గుడా కోతకి వచ్చింది. మంచిగా పంట అంతా చేతికి ఓచ్చింది. ఆ కొత్త పరమాన్నాం. ఆ చాలా బాగా జరుప్పుకున్నాం, ఆ బంధుమిత్రులతో కల్సి. అద్భుతంగా, ఆ ముగ్గులు పోటీలు. అట్లా, చాలా బాగా జరుప్పుకున్నాం.
అవునా ఓకే, ఓకే ఆ బా ఎంజాయ్ చేసారు అయితే.
ఆ చాలా బాగా, ఎట్లా అంటే ఆ ఆ ముగ్గుల్ పోటీలునీ, ఆ మళ్ళా ఈ మళ్ళా ఫె, ఫెస్టివల్ రోజు ఆ మా మటన్, చికెన్ అనుకుంటూ పా పిండి వంటలు ముఖ్యంగా,
ఉమ్మ్ అంతే కదండి ప పండుగంటే ముందు పిండి వంటలతోనే స్టార్ట్ అవుతుంది
ఆ ఒక సైడేమో పిల్లలు పతంగులు ఎగరేసుకుంటూ
ఆ
ఆ కేరింతలు
ఆ
చిన్న చిన్న ఆటలు వాళ్ళు కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు చిన్నపిల్లలు త వాళ్ళు కూడా ఆ చాలా బాగా
ఓకే ఉం
ఊర్లో కదండి మళ్ళా పిల్లలు సాయంత్రం పూట ఉం అట్లా ఈతకని ఈతకెళ్ళారు
ఆ
ఆ కేక్ కటింగ్స్ చేసారు
ఉం
ఉం చాలా బాగా జరిగింది
అంటే అక్కడ చెరువులు అవి ఉన్నాయా ఏంటి నదులు గాని
ఆ ఆ ఉన్నాయండి
ఓకే ఇక్కడ మేము కూడా చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం చుట్టాలు వచ్చా వచ్చారు ఆ పండగ అయిపోయింది పండగయిపోంగానే ఇదిఏంటి తిరుపతి ఏ అటు అరుణాచలము పాటు వెళ్ళొచ్చాం అన్నమాట
ఊహా
అటి నుంచి అటు ఇదేంటి మచిలీపట్నం బీచ్కెళ్ళాం
ఓహో ఏవ బీచ్కి కూడా ఎల్లారా
క్కడ వెళ్ళాం అబ్బా ఏం ఎంజాయ్ చేస్ సారండి బాబోయు పిల్లలు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయమెంటే వాళ్ళు
హా హా ఆ మళ్ళా ఈ ఉగాది ఈ శివరాత్రి వస్తూనే ఉందండి
అవునండి అదంటే మహా ఫుల్ బిజీ మేము అవుతే శివరాత్రికి
ఆ ఈ శివరాత్రి నైట్ జాగారాలు నైటు జాగరలు ఆ ఉ ఊ శివుడి పాటల్
అంటే మాకు తెలిసిన టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ లో మావాడు పూజ చేస్తాడ అనమాట ఇంకా జనం వచ్చే జనం పోయే జనం ఆ రోజు ఫుల్ హడావడి హడావడి అన్నమాట ఇంకా ఏంటంటే జనాలు వస్తూంటారు జా అభిషేక్ కాలని అవనీ ఇవని అబ్బో చాలా జరుగుతుంటాయియండి బాబు శివ పార్వతులు కళ్యాణం అని
ఆ హా
ఇలా చేస్తూ ఉంటారు ఇంకా తెల్లార్లు జాతరే వాళ్ళకి
అవునా ఆహా అయితే ఈ ఉగాది ఎట్లా జరుపుకుంటారండి మీ సైడు
ఉగాది పొద్దున మామూలుగా పచ్చడి అవి చేసుకు తింటారండి సాయంత్రం అయితే గుళ్ళల్లో కేళ్ళి పంచాంగం చెప్తరు ఇక్కడ గుళ్ళల్లో
ఆహా
ఆ అందరి గురించి ఒక ఆయన వస్తారు వేరే స్పెషల్ స్వామీజీ ఒక ఆయన చ్చి అందరికి ఈ జాతకాలు ఎలా ఉన్నాయి ఏంటనది ఆ ఇయర్ మొత్తము అది చెప్తూ ఉంటారు పంచాంగ అందరికి
ఆహా
చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుందిలే
ఆహా
ఉ మన జాతకాలు మనకి బాగా ఎంజాయ్మెంట్ తెపిస్తాయి ఎలా ఉంది ఇయర్ మొత్తం అని
అదేలే ఉమ్ శ్రీరామనవమి
శ్రీరామనవమి కూడా బానే జరుపుకుంటాము అయితే అది ఏ భద్రాచలము అది అయాట్ సైడ్ అతే బాగా జరుగుతాయి
ఆ ఈసారి మీరు భద్రాచలం వస్తారని తెలిసింది నిజమేనా భద్రాచలం వస్తున్నారని తెలిసి నిజమేనా
ఆ వస్తున్నాము అంటే భద్రాచలంలో రాముడి వారి కళ్యాణం ఎప్పుడు చూడలేదు ఈసారి చూద్దామని అని చెప్పని
ఆహా చాలా బాగుంటదండి ఆ తీపోత్సవం అని ఆ సాయంత్రం రథోత్సవాలు చాలా బాగా జరుగుతది ఇక్కడ ఉమ్
అక్కడ గోదావరి నది కదా ఉంది
ఆ గోదావరి నదిండి పక్కనే ఆ నది ఒడ్డునే రాముల వారు
ఉమ్
అ అద్భుతమైన టెంపుల్ ఉంటది అక్కడ
ఓకే ఉమ్ బాగాంటే బాగా ఎంజాయ్మెంట్ ఉంటది అనమాట
అవునవును ఓ ఎక్కడెక్కడ నుంచో ఆ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూస్తూ చూసి వెళ్తారు రండి రాములువారి కళ్యాణం స్వయంగా ఆ ఆ ఇక్కడే మిదల మిథిలీ స్టేడియం అనీ ఉంటదండి
ఓకే
ఆ స్టేడియంలో రాములు వారి ఆ కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరుగుతది స్వయంగా ఆ ముఖ్యమంత్రి
సీతమ్మ వారి చీర ఆరబెట్టుకున్న స్థలము అవన్నీ కూడా ఉన్నాయట కదా అక్కడ
ఆ అవి దగ్గరే అండి పర్ణశాల అని ఉమ్ ఆ చాలా బాగుంటది
అదే ఒక్కసారి ఎప్పుడో వెళ్ళాము అంత ఇదిగా చూడలేదనమాట ఇప్పుడు ఎటు కళ్యాణం ఉంది కదా వెళ్తే చూసినట్టు అవుతుది నెమ్మదిగా చూసినట్టు అవుతుది అంత ఊరు అంతా కూడా అని
ఆ అవునండి ఈసారి వస్తారు కదండి మేము చెప్తాము అక్కడ మావా మా ఉన్నారు వాళ్ళకి ముందే చెప్తాం అంత అరేంజ్మెంట్స్ అన్ని చేయిచ్చ చేపిస్తాం మేమే ఉమ్
ఆ రాఖీ ఎలా జరుపుకుంటారు
ఆ రాఖీ ఆ ఆ ఉన్నారండి మా ఆ తోబుట్ బుట్టులు అక్క చెల్లెలు చాలా మంది ఉన్నరండి నాకైతే ఓ అసలు ఇ ఇక్కడ మోచ్యి నుంచి అరచెయ్యి వరకు అండి మొత్తం రాకీలే ఆ ఆ అవునండి ఆ ఆ మొ మొత్తం ఆ ఫ్యామిలీస్ గానీ ఆ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ సిస్టర్స్ ఉంటారు మళ్ళా ఇదే మా వీధిలో కూడా అక్క చెల్లెళ్ళు మ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇట్లా ఆ చాలా రాఖీలు పడ్ తయాండి ఆహా మీరు రాఖీకేళ్తారా అండి
రాఖీకి ఆ నాకు ఒక్కడే అన్నయ్య అప్పుడప్పుడు వెళ్తాను కానీ రాఖీ రోజు కుదరదు ఆయన వేరే చోట ఉంటాడు నేను వేరే చోట ఉంటాను అనమాట రాఖీ అయితే పంపిస్తా అంతే
ఆహా అయ్యే ఆహా
అట్లా జరుపుకుంటాం రాకి ఏదైనా పండుగలప్పుడు కలవడమే కానీ ఆయన రాకి అప్పుడు వేరే స్టేట్ లో ఉంటాడన్నమాట అప్పుడు వెళ్ళి ప్రత్యేకంగా వెళ్లి కట్టాలంటే కష్టం కదా మన్ అందుకని ఇంకా ఏంటంటే రా కి పోస్ట్ లో పంపించేస్తాం
ఆహ ఈ రంజాన్ వస్తుందండి రంజాన్ బ జర్
ఆ రంజాన్ మకు కు అంత తెలియదు గాని అంటే తెలిసిన చుట్ట ఫ్రెండ్స్ వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఆ సేమియా అది చేసుకొని పంచుతూ ఉంటారు కదా ఆ సేమియా నాకు చాలా ఇష్టం
ఆహా ఓకే ఓకే నిజ మే అండి సేమ్య చేయాలంటే ఆ ఆ
దాని ఏదొ అంటారు నాకు గుర్
ఆ కుర్బని అది ఇది ఉంటాయండి మా ఫ్రెండ్స్ కూడా మ్ మాకు సేమ్యాస్ పంపిస్తారు మేము కూడా స్వయంగా మేము కూడా చేప్పుకుంటాం మంచిగా మ్
అది బాగా చేస్తారు వాళ్ళు ముస్లిమ్స్ పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి చీకటి పడ్డాక తింటం మొదలు పె పెడుతర్వాల్
మ్ అవునండి
మింగారట అండి వాళ్ళు
ఆ అసలు చాలా అద్భుతం అండి అట్లా ఆ అద్భుతమైన పండగా మేము లాస్ట్ టైం క్రిస్టమస్ కూడా చాలా బాగా చెప్తున్నాంమండి
అవునా ఆ ఓకే ఆ ఓకే
ఆ క్రిస్టమస్కి మేము కేక్ కట్ చేసాము సెమి క్రిస్టమస్ ఆ చెప్పండి
క్రిస్మస్ ముందు ఈవిఎస్ లో లేవో జరుగు
ఆ సెమీ కృష్టమసుల్ జరుగుతాయండి ఆ కేక్ కటింగ్స్ ఉంటాయి
హమ్
ఆ సండే స్కూల్స్ ఉంటాయి మంచిగా గిఫ్ట్ చ బాక్స్ ఇస్తారు పిల్లలకి పిల్లలు బాగా ఆ మంచిగా ఆ హ్యాపీగా ఫీల్ అయితా ఉంటారు ఆ హ
ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి కేక్స్ ఏవో చేేసి పంచుతారట కదా
ఆ కేక్ కటింగ్ ఉంటదండి కేక్ కటింగ్ కేక్ కేక్ తో పాటు
కేకులు వస్తాయి కదా రోజు
అవునవును అయితే కేక్ తో పాటు విన్ని వంటలు ఉంటాయి కదండి అవి కూడా పంపిస్తా ఉంటాయి
అవునా హ అంటే నేను విన్నాను అది బాగుంటుంది ఆ కేక్స్ అవి పంచుతారని
ఆ ఆ ఆ అండి
విన్నాను నేను అండి కాని చెప్తున్నా అన్నమాట ఎందుకంటే ఆ ఒకసారి ఎప్పుడో మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు
ఈ సారి క్రిస్మస్ కీ మా మ మా ఇంటికి రండి ఆంటీ మా దగ్గర ఆ క్రిస్టమస్ సోదరులు చాలా బాగ
అవునా ఓకే ఓకే ఈసారి మీరు ఇన్వైట్ చేయడం కాక రాకపోత ఉంట
హా హాహా రావాలండి కలిసి జరుపుకోవాలి కలిసి జరుపుకుంటేనే ఫెస్టివల్ ఇంకా అద్భుతంగా ఉంటది
అవునవును హమ్ సంక్రాంతికి కోడి పందాలుఅవి జరుగుతాయా మీకు అక్కడ
ఓ జరుగుతాయండి చిన్న కాదు అసలు నాకు నాకైతే మూడు నాలుగు వెళ్లు చిల్లు కూడా పడ్డదండి
అవునా మీరు కూడా పంపించారా ఎన్ని కోడిని
ఆ ఇక్కడ మా ఊరు పక్కనే అండి చాలా అద్భుతంగా జరుగుతాయి
ఉంటాను
అ సరే అండి సరే సరే అ బాయ్ అండి